హలో
హాంజీ బోలో చెప్పండి
లేదు ఏం చేస్తాను
తింటున్నాం
ఏం తింటానవు
గులాబ్ జామున్ గురించి ఆలోచించి ఆలోచించి చిక్కి తింటానం
నా చిక్కిలుకూడ అయిపోయినాయి
నేను జాన్వరి చిన్న చికిల్లు
ఉహుమ్ నేను కజ్జికాయలు ఎత్తి పెట్టుకున్నా.
హు రవ్వ లడ్డు తినేష్నావా.
పిన్నై
నువ్ తిన్నావు కదా మామూలుగా రవ్వ లడ్డు.
తిన్నా మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు.
హాస్టల్ నేర్పించింది అనమాట.
లేదు అంటే నేను ఎక్కువ తినలేదు ఒక ఒక మూడు నాలుగు తిన్నా మిగితావి మా ఫ్రెండ్స్ తిన్నారు.
నువ్వు ఇంట్లో ఆవి కుడా తినవు.
తెలుసు నీకు తెల్వదు నేను ఇడికి వచ్చినాక మిక్చర్ కూడా తింటన్నా. కారంవి
నీకు తెలిదు నేను కాకరకాయ పచ్చడి కూడ తింటాన్నా.
కాకరికాయ పచ్చడా మాకు ఫుడ్ తగ్గించే సారు అసలు నాకు చ్చట్లేదు నేను డాడీకి కంప్లైంట్ చేసాను.
ఫుడ్ తగ్గించినారా
ఆ అన్నము, రాజ్మా కర్రీ, సాంబార్ అంతే ఇంకేం పెట్ లేదు టొమాటో చట్నీ కూడా పెట్టలేదు డాడీ వచ్చి సర్లే చూద్దాము ఇంకేం చేస్తాము చూద్దాం లే కొన్ని రోజులు చూడండి అన్నాడు.
అట్లంటే నేను ఫస్ట్ ఇయర్ నుంచి ప్రతి రోజు కంప్లైంట్ చేయాల.
అయినా మాకు ఇన్ని రోజులు బాగా పెట్టి ఇప్పుడు తీసేసారు.
మాకు అసలుకే పెట్టలేదు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేయాలో.
పో
యాడికి బోవల్లా
నీ ఇష్టం మాకు ఎగ్జామ్ ఉన్నాది మాకు ఎగ్జామ్ ఉన్నది. సో వాట్ సిలబస్ కూడా కరెక్ట్ తెల్వదు మండేనే ఎగ్జామ్.
నాకెందుకో
నీకెందుకు అనిపిదు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక కోరిక ఉంది.
ఎంది
ఏందంటే వరల్డ్ వార్ జరగాలి. ఎవరికి ఏం కాకుడదు కానీ హాలిడేస్ ఇవ్వాలి.
ఆ
అదే వరల్డ్ వార్ జరగాలి. ఎవరికి ఏం కాకూడదు. కానీ హాలిడేస్ కావాలి. సెమ్ ఆన్లైన్ లో పెట్టాలి, సెమ్ ఆన్లైన్ లో పెట్ టాది
అబ్బా
హ
పెడతారు పెడతారులే.
కాదు ఇక్కడ పారుల్ యూనివర్సిటీ ఉంది కదా అక్కడ బాం పెట్టారంట వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు
అవునా నిజమే
నిజామ అంటా
మన్ ఆ వాడ్
ఆ
హాలిడేస్ అని ఇస్
మ్
మ్ యా మా కాలేజ్ మెయిన్ అడ్మిన్ బ్లాక్ లో పెట్టల్ల.
ఆ మేము కూడా అదే అనుకుంటున్నాం.
ఏందో ఏం చేయాలో ఏమో
ఆ మేమ్ కూడ పెట్టేస్తం. మేము ఆ మధ్యలో బి బ్లాక్ అని ఒకటి ఉంటది. ఆడ పెడితే పక్కనున్న సి బ్లాక్ అర్మిన్ బ్లాక్ అన్ని వెళ్ళిపోతాయి.
మ్. మా కాలేజ్కి అన్ని పెట్టల్సిన, అంటే అంత స్ట్రాంగ్ గ బెట్ ట్టాల్సిన అవసరం ల ఒక దగ్గర పెడితే చాలు. ఊరికె భూమి ఎట్లా కదిలితే చాలు, పగిలిపోతది.
ఓకె ఓకె మావి స్ట్రాంగ్ గా ఉంటది. సో మాక్ కొంచము
ఏముండదు. ఇటుకల్ పేర్చినారన్ని.
అది కాదు. మాకైతే, హా బి బ్లాక్ దగ్గర ఒక పెట్టాలా, ఐ బ్లాక్ దగ్గర ఒకటి పెట్టాలా, జి బ్లాక్ దగ్గర ఒకటి పెట్టాలా, ఎఫ్ బ్లాక్ దగ్గర ఒకటి పెట్టాలా. మ్
ఒకటి పెడితే చుట్టు కాలేజ్ అంతా కూల్తది.
హల్డేస్ అయితే కావాలి. సెమ్ ఆన్లైన్ లో ఉండాలి. నాకు హాలిడే కావాలి.
ఇనాట్లేదు.
మీకైనా ఫుడ్ తగ్గించి కొంచెం ఎఫెక్ట్ ఉంది. మాకి అది కూడ లేదు. మన్
మాక్ జరగట్లేదు. మో. నాక్ ఆల్లే కావాలి. ఎక్సామ్స్ ఒద్దు హల్ హెల్లొ ఏంది నీది? నేనేబ్బుడు అక్టోబర్ లో వచ్చా. సో వాట్ ఏంది సో వాట్?
మళ్ళా అ మేలో పోతావు కదా వన్ మంతు
మేం కాదమ్మ.
ట్వంటీ ఎయిట్ డేస్.
ట్వన్ ఆ అంతే.
కాదు నిన్న పెద్నాన్న ఫోన్ చేసినాడు. హైడ్రాబ్యాటు ఆ అప్పుడు, ఆ ఏంది అప్పుడు నువ్వు చెప్పినావు కదా ఏ
ఆల ఆ ఆ ఆ
నేను ఏం చెప్నానంటే, టికెట్స్ బుక్ అయినాయనే చెప్పిన. లాస్ట్ మినిట్ లో రెండు మూడున్నవడు అయినాయనే చెప్పిన. అట్లా ఆ, ఆ. నీవే. టూ డేస్ ఆల్రెడీ చెప్పినాను. టికెట్టు అహ్మదాబాద్ నుంచి చేసుకుంటే, చేసుకోమన్నాడు. అంటే టికె అంకులేేశ్వర్ నుంచి పెడతాం కదా అ పెట్టకూడదు. అంకులేశ్వర్ చిన్న స్టేషన్ కాబట్టి ఊరికే కొన్ని టికెట్సే ఇస్తారు క అహ్మదాబాద్ అనుకో ఆ నికి చాల టి టికెట్స్ ఉంటయి ఒక వన్ ఫిఫ్టీ, టూ హండ్రెడ్ అట్లు ఉంటయి
ఆ
అహ్మదాబాద్ నుంచి బుక్ చేసుకొని కానీ బోర్డింగ్ పాయింట్ మనం ఎక్కే పాయింట్ లేదని పెట్టాలా అంకు హరన్ పెట్టాల
ఓకే ఓకే చెప్పాడు నాకు గుర్తులేదు
నీకు అర్థం కాడని చెప్పినగా ఆ రోజు
అవునా అవును అర్థం కాలేదు ఆ అవును అవును అవును అ
హ్మ్ ఆ రోజు చెప్పినవ్ పెద్దనాన్న ఎెందేదో చెప్పినవ్ నాకేం అర్ధం కాలేదు అని
ఆ
మ్మ్ ఇప్పుడు అర్థమయిందా
ఇప్పుడు అర్థంమయింది సరె నెక్స్ట్ టైమ్ అట్లే జయ అంతే కదా
ఆ నిన్న కుడా నిన్న నైట్ పెద్దనాన్న చెప్పినాక కుడా చూసిన కాని అయిపోయినాయి అంటే గ్యాప్ వచ్చింది. కదా
ఆ
కాబట్టి అయిపోయినాయి ఇంగ నెక్స్ట్ టైమ్ నుంచి అట్లే చేద్దాం మీ డాడీక్కుడా చెప్పినా నువు అట్లా చేసుకోమని అని అన్నాడు హ్మ్ ఎం కాదు నెక్స్ట్ టైమ్ నుంచి అట్లే చేద్దాం కానీ మీది
హలో బ్రేక్ అయితుంది వయిసు
మీ ట్రైను హలో
ఆ ఆ చెప్పు సరే ఆ నించ పెయ్యి ఓకే ఓకే హ్మ్ మాకు ఎగ్జామ్స్ ఉన్నయి
మ్మ్
మాకి సేమ్ము ఆన్లైన్ లో పెట్టొచ్చు కదా ఎందుకు ఆఫ్లైన్ లో చెప్పు ఎందుకు ఇవన్నీ ఎందుకు
నీకొటి తెల్సా ఆ ఎల్పియు వాళ్ళకి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వాళ్ళకు సెమ్ము ఆన్లైన్ లోనే
నాక అంటే ఎట్లుండాలి ఇంటికాడ్నించి ఆన్లైన్ లో రాయాలి వాళ్ళ ముందట కాదు.
అ వాళ్ళ ముందట అయినా ఎట్లయినా రయలేం తెలుసా ఏం పిల్లలు
ఆ
అప్పుడు వాళ్ళకి ఆన్లైన్ సెమ్ సెమ్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లో పెడుతున్నారు. పెడ్తున్నరు
ని వాయిస్ బ్రేక్ అయితు అసలు ఏమ్ వినిపియలే అట్ల
హలో
ఆ
ఇప్పుడు
ఇప్పుడు చెప్ప ఆ వి పిస్తుంది ఓ
వాళ్ళు కాలేజ్ లో చూసే వు అ
ఒక్క మాట నువ్వు హలో అన్నప్పుడు వినిపిస్త సది నార్మల్ గా ఏదైనా మాట్లాడినప్పుడు ఇంపిట్లే
నాకు నీ వాయిస్ వినిపిస్తోంది
నాకు నీ వాయిస్ బ్రేక్ అయితుంది అంటే నీ సిగ్నల్ ప్రాబ్లమ్ ఇది లేద నీ వాయిస్ బ్రేక్ అయితుంది ఇప్పుడు కూడా అసలే అత్తంగా అట్లా బ్రేక్ బ్రేక్ అయితుంది
కాదు నాను వాళ్ళకి ఎంస క్యూస్ ఉంటాయి
మళ్ళా బ్రేక్ అయింది
ఎంస క్యూస్ ఉంటాయి కదా
ఆ ఆ
ఆ అవి ఉంటాయి నెగిటివ్ మార్క్స్ పెడతారు
అంతేనా అంతేనా తీయరీ ఏముండదా
ఆ ప్రతిస ఎమ్మ అంతే వాళ్ళు కాలేజ్ లో ఉన్నా కూడా అంతే
కావాలి నాకు కావాలి అట్లా
ఆ నీకుంటే తెలుస్తది అది ఎట్లుంటది తెలుసా నీట్ ఎగ్జామ్ ఎట్లుంటది అట్లుంటది
వద్లే ఇవైతే ఇవైతే క్వశ్చన్ మ్యాంస బెడారు వద్దులే ఇదే బెస్ట్
ఆ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి పోతే ప్రతి సేమ్ అంతే వాళ్ళకి
వద్దులే
హ్మ్ సర్లే నాను అయితే
అ ఏందీ సరే ఆ
మాడుతాలే బాయ్ ఆ
అ సార్